ఆ వినిపిస్ విన్పిస్
నాకెందుకు మరి కాలీ ఇది ఆన్సరింగ్ లనే ఉన్నట్టు చూపెడుతుంది
అవునా ఇప్పుడు మీకు నా వాయిస్ నా వాయిస్ అయితే వినిపిస్తుందా
క్లిక్ చేయగానే వెళ్ళిపోయింది
అ
నేమో తెలిదు దీని గురించి మాట్లాడ మంచిది ఇంకా ఏం చేస్తులో మీకు ఫేవరెట్ కలర్ ఏంటిది
నాకా నాకే వైట కొనీయా
వైట్ ఒక్కటేనా
వైట్ ఇష్టమే ఇంక కూడా కూడా బాగా ఉంటది ఇప్పుడైతే ఫేవరెట్ కాలర్ ఇప్పుడు ఫేవరెట్ సర అంటూ ఏం లేదు అప్పుడు ఏమో వచ్చినప్పుడు ఇది అది పెట్టుకోవాలి అది ఉండాలి ఇది ఉండాలి ఆ అదించి పరి ముచ్చుగాలు అంటారు కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏది అవసరం లేదంత అది కొంచెం కొంచెం పెరుగుతుంటే ఎందుకు అనవసరమైనా అనిపిస్తుంది
అవున నాకు ఫేవరెట్ కలర్ స్కై బ్లూ అండ్ వైట్ నాకు కాంబినేషన్ చాలా ఇష్టం అది
ఎప్పుడైనా వేసుకున్నారా శారీ
అయ్యో వేసుకుంటాను కాదు వేసుకుంటడానికి అట్లా దొరికనే దొరకవు బయట ఎతుకినా కూడా మన అ గుంటాన ఉట్టిగా ఇట్లా ఫేవరెట్ కలర్ ఎవ్వరు ఫేవరెట్ హీరోయిన్ అట్లా ఉంటది కదా కొన్ని నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు
నాకు ఎవరు లేరు నేనే నాకు నేనే హీరో అంటే ఎవరు లేరు మూవీస్ అన్ని చూసేస్తాం మరి అన్నీ ఇప్పుడు ఏ బోరగొడతే అది చూడాలి
రీసెంట్ గా ఏమన్నా మూవి చూసిండా
ఆ చూసా ఆది ఏంటి మేడ్ ఇన్ కొరియా
మేడ్ ఇన్ కొరియా తెలుగు ఎ నాది
ఆ తెలుగు ఏ కాకపోతే మేడిన్ కొరియా అని
మంచిగుందా
బానే ఉంది ఆమెకు కొరియాకి ఇప్పుడు అందరికీ బి టి ఎస్ ఇష్టం అలా ఉంటదిగా
బి టి ఎస్ అంటే సిటీస్ తా
బి టి ఎస్ అంటే ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంటది కొరియా వాళ్ళది వాళ్ళు ఊకె పాటలు పాడతారు చాలా మంది అమ్మాయిలకి ఇష్టం కదా అలానే ఆ అమ్మాయిక్ గుడా కలుండేది ఆమె కొరియా వెళ్ళాలని పెద్ద కళ ఆమె లవ్ జెష్ట్ నా ప్రేమించిన అబ్బాయి ఏం జెత్ తడు వల్ల నాన ఇచ్చిన డబ్ ఈమె వల్ల నాన్న తోను గొడువ పెట్టుకుంటది వల్ల ప్రేమించిన అబ్బాయి కోసం గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వచ్చేస్తాది నాన్న ఒక్ కొరియా కి వెళ్ళాలని నే వాళ్ల ఉండడం వల్ల కళ నెరవేర్చడానికి వల్ల నాన్న డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు వాళ్ళ లవర్ అంటే ఐపో ఆయన ప్రేమించినోడు ఉంటాడు గా ఆయన తీసుకొని పారిపోతాడు
ఓహో ఒక్కే
పారిపోతడు ఆమెను కొరియాకి పంపించేశాడా కొరియా ఫ్లైట్ ఎక్కి వచ్చి ఆయన రాడు అయన పారిపోతాడు కానీ అక్కడే ఉండి కొరియాలో డబ్బులు సంపాదించి చాలా చేస్తది అన్న మాట కానీ అక్కడ చాలా మంచి వాళ్ళు కని పిస్తారూ ఆమెకి ఎవ్వరు చెడ్డోళ్ళు అయితే దొరకారు
ఉమ్
బాగుంటది
అంటే ఉమ్ ఆమె అక్కడికి వెళ్ళిపోయి మరి అక్కడనే ఉన్ టదామే
అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు పోయినాయి కదా వాళ్ళ నాన్నకు తెలీదు అతను తీసుకెళ్ళారని
ఆహా వాడు దొంగ అన్నమాట ఆమె లవ్ చేసిన అబ్బాయి దొంగ అందుకే తీసుకెళ్ళిండు ఆమె సిన్సియర్ గానే లవ్ చేసింది నన్ను వాడ్ జేయలేదన్
ఇద్దరు సించర గానే ప్రేమించుకుంటా కాకపోతే ఏమైతదంటే వాడికి చాలా అప్పులు ఉంటాయి వాన్ సిచ్యువేషన్ ని బ వాడు అలా చేసేస్తాడు తర్వాత వచ్చి సారీ చెప్తాడు లాస్ట్ కు మూవి మొత్
అన్ని డబ్బులన్నీ అయిపోయినాక అందరికి ఇచ్చినా తిసారి చెప్తే ఆమె ఏం చేత్తుంది
చారి చెప్పి అంటోడిగా నాదే తప్పు నా అవసరం నన్ను అలా అంటే అలా చేసేలా చేసింది ఇప్పుడు నేనేం చేయలేను నీకి సారి తప్ప ఇంకేం చెప్పలేను అని చెప్పేసి ఆమె కొరియాకి వెళ్ళడం వల్ల చాలా మంది మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆమెకి చాలా మంది హెల్ప్ చేశారు చాలా డబ్బులు సంపాదిస్తది అక్కడే
మ్మ్
వర్క్ చేసా అదో చేసో ఇది చేసో డబ్బులు మాత్రం చంపాదిస్తది డబ్ బ్ సంపాయించి వాళ్ళ నాన్నకిద్దాం అనుకునే లోపే వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాండ్ పెట్టాలనుకొంట్రు ఒక మ్యూజిక్ బ్యాం ఆ మ్యూజక్ బ్యాం డబ్బులు ఉండవు ఆ డబ్బులు తానే ఇచ్చేస్తది తను ఇచ్చేసి ఆ బ్యాండ్స్ స్టోరీ చూపెట్ట అనమాట వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక కిచెన్ నడిపిస్త
ఆ అంటే ఇక ఓ హోటల్ ఫుడ్ లెక్క
అప్పుడు వస్తాయి డబ్బులు చాలానే వాళ్ళు ఏం ఆశించ పచ్చకుండా అంతేం తీసుకోరు తన దగ్గర నుంచి త అగగా ఉంచిదిసు ఒక్కే తనకి హెల్ప్ చేసే వాళ్ళ అనమాట
హ హ
సడన్ గా అది యూట్యూబ్ లో పోస్ట్ చేసేవారు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చి ఇక ఒక పెద్ద మ్యూజిక్ బ్యాండ్ రెడీ చేస్తే ఆ కాన్సెప్ట్ వెళకి కాన్సెప్ట్ టురు ఆ కాన్సెట్ కి వెళ్తే చాలా డబ్బులు వస్తాయి అ అని అ ఆ డబ్బుల కోసం దానికి ఎనా డ్రెస్సెస్ కోసం మ్యూజిక్ బ్యాండ్ కోసం గిటార్ కోసం వట అన్ని డబ్బులు అవుతాయి కదా చాలా డబ్బులే అవుతాయి అని డబ్బు లే ఏమని బాధపడుతూ ఉంటే తను చేస్తా అనన్నమాట వాళ్ళ నాన్నకి వచ్చే డబ్బులన్నీ వాళ్ళకిచ్చస్తుంది అల కిచ్చి సరికి ఇక ఫుల్ డుస్తుది అలానే వాళ్ళ నాన్నకి హెల్త్ బాగలేకపోయేసరి అక్కడ వరదలు వస్తాయి వాళ నాన్న వాళ్ ఏమన్నా అయిందో ఏమో అని చూడానికి వెళ్తది కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఈమె లవ్ చేసిన అతను ఉంటాడు కదా వాళ్లిద్దర్ని సేఫ్ గ దీస్ కొచ్చి హాస్పిటల్లో పెడతా అనమాట
ఇంగ అదొక మంచి పని చేసిండ అనమాట టైం
ఇగా వాళ్ళ అందరి సౌక అ వాళ్ళిద్దరికి అన్ని సౌకర్యాలు వాడే కలగ చేేస్ తడనా మొత్తం దాని వల్ల కొంచెం ఇగ మంచి ఒపీనియన్ వస్ టమాటాయన మీద
ఊ కొంచెం ఇగ గుడ్ ఒపీనియన్ వస్తదేమో ఆమ మీద అంటే వాళ్ళ ఆ అబ్బాయి మీద
ఇ మళ్ళీ మోసపోదు కదా అందుకే సారీ చెప్పంగనే ఇంగ అక్కడ నుంచి వెళ్లిపోతది అప్పుడే కొరియా నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తారు ఇండియాకి
ఊ
ఇక వాళ్ళ నాన అంటాడు నువ్వు కొరియాకి వెళ్ళాలని నీ కోసం అంత మంది ఇక్కడ అక్కడ నుంచి వచ్చారంటే నువ్వు ఎంత మంచి దానివి ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో నాకు అర్థం అవుతుంది నువ్ కొరియాకి మళ్లీ వెళ్లు అక్కడ డబ్బులు సంపాదించు మామూలు కూడా ఒక అంటారు వాళ్ళ పేరెంట్స్ ఇంగ అయిపో
అంటే ఇగ కొ ఆ కొరియా అంటే ఇష్టం ఆమె డబ్బులు సంపాదించడం కోసం మనం వెళ్ళలేదు కాకుండా ఆమె డ్రీమ్ అక్కడికి వెళ్ళాలని
నువ్ వెళ్ళాలి ఆమెను ఇగ ఈ ఆమెకి వెళ్ళాలని ఉంటది కానీ హీరో నెరవేరు వద్దామని నెరవేరుస్తాడన్న నమ్మకంతోట వచ్చేస్తదనమాట
ఆ వాడు డబ్బులు ఎతుకని బాయే ఆ
చి అతను రాడు ఏ ముక్కత్ అసలు ఎలా వెళ్ళ నమకు ఏన్ తెలిదు
ఫోన్ ఉండేదా మరి ఆమ దగ్గర
ఉన్నది ఉన్నది ఫోన్ ఉన్నది కానీ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు వాళ్ళ పేర ఆ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు ఇలా జరిగింది నన్ను మోసం వాళ్ నాన్న అన్నారు కూడా ఆల్డ్రేడి వాళ్ళు నిను నరి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు అని అన్నా కూడా ఆమే ఆయనతో వెళ్ళిపోతాది
ఆ నిజంగనే ఒదిలేసి పోయిడు
ఓ ఫుల్ ఏడుస్తాది
అవును తేల్వని దేశం అక్కడ పోయి ఎక్కడ ఇట్లా పని చేసుకునీ ఏట్లుటది ఏం చేస్తది
అది సినిమా కాబట్టి చూస్తే ఓకే అంటుంది కాని మానం
ది బయట జీవితరం పోతే ఇగా అడా ఆ అ అడ్నే చచ్చిపోతది అమ్మ
మానమైతే అసలు అక్కడ ఏడ్చు అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సడన్ గా అన్ని తీసుకొని వెళ్ళిపోయిడు అమే కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనం ఒక టీ గావల్లన పది రూపాయలు కావాల ఎకడి నుంచి యిస్తే
అ సినిమా అంత ఇగ సినిమా హిట్ అవడాకి అట్లా చేస్తారు అది బయట ఇప్పుడు ఒకవేళ ఒక రూపాయి లేకుండా హైదరాబాద్కు వచ్చి ఉండమను
నాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ టికెటే వన్ టెన్ టెన్ వన్ టెన్ రూపీస్
హమ్ అదే ఒకరు అది సినిమాలు అంతే వాటిని చూడ్డానికి స్టోరీస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి బయట నిజ జీవితంలో సాగవు అట్ల ఎంతో మంది సినిమాలను చూసిని ఇన్స్పైర్ అయ్యి లవ్ మ్యారేజ్లు చేసుకొని సక్సెస్ అయితం మేము ఆ సినిమాల లైక్ ఓ తెగ పాడుతాం అని చేసుకుంట్రు బయటికి వచ్చి సూస్తే రియల్ లైఫ్ స్టోరీ వేరే ఉంటది
అమ్మాయిలు ఏంటంటే మూవీ చూసి నమ్మేస్త అనమాట అబ్బాయిలు అలా కాదు అలాకు ప్పిచి ఉంటాది
ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను దంటన మూవీలో చూసి త్రిష కోసం సం వాడు అంత కష్టం చేసి అట్లా చేస్తారు బయట ఇప్పుడ ఒళ్ళుయిన చేయమను నువ్వేంది నీ లెక్కింది నువ్వు కాకుంటే ఇంకో పిల్లు ఉంటది నాకు ఈయన్ని కష్టం అనీ ఒడిలేసిపో
హమ్ అంత చేయాల్సిన అవసరం లేదు కనీసం వాళ్ళకి ప్రియారీటీ ఇస్తే చాలు వాళ్ళు ఫస్ట్ ఇవ్వరాది అక్కడ వాళ్ళ ఒపీనియనే చూసుకోర ఇక్కడ తర్వాత మనం బట్
ఆ ఫస్ట్ లవులు ఉన్నంత ఇన్ఫ ఇన్ఫాక్చుయేషన్ ప్రేమ అవన్నీ పెళ్లి అయినాక ఉండవు అప్పుడు లవ్ ల ఉన్నప్పుడు నువ్ ఏది చెప్తా అదే సత్యం ధర్మం న్యాయం పెళ్ళి అయినాక నేనే ఏం చెప్తా అదే నమ్మాలి అన్నట్టుంటుంది
ని నా అడుగు జాడల్ నువ్ నడువు
అంతే ఇగ అది అంతేగా సృష్టి ధర్మం అంతేగా
ఇగ అంతే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు
ఉ ఇయో ఎంతో మందిస్ సినిమా సూర్యవంశం సినిమా చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయి లవ్ మ్యారేజ్ చేసుకొని ఏమో వోడుద్దాం అని అనుకుంటారు కాని ఇక్కడికి వచ్చి చూతే గ్యాస్ బిల్లే పదిహేను వందలు అయి ఉ సిలిండర్ రూమ్ రెంట్ ఐదు వేలు అయితది అట్లా అట్లా సాగుతా ఉంటది ఇగ జీవితం
మా అమ్మ అయితే అవే నమ్ముతది ఆ సూర్యవంశం మూవి హీరో అలా చేసి సిండు వీడిలా చేసిండు వాళ్ళ ని నమ్మి మా ఇద్దరు అక్ గలపెళ్లిలాలనే జేశేషిమ్
ఇంక నయం వాళ్ళు రోడ్డు మీద వదిలివేయలేదు
పెళ్లి ఏసి
ఇంకా నయం వాళ్ళు రోడ్డు మీద వదిలేయలే
రోడ్డు మీద వదిలిలేదు అది సంతోషించలో లేకపోతే ఇద్దరు బాజ అవుతారు మరి వాళ్ళ ఇద్దరి జీవితాలు ఆగం అయ్యినం అని బాధపడాలో అర్థం కాట్లే
గంతే ఇగ పెళ్లి అయితే సదివిన వెస్ట్ సదువుక్ ఉన్నా వెస్ట్ ఇంటికే ఇల్లా ఇంటికే పరిమిత్ మొత్తం ఇంట్లో పండ్లకే పరిమితం చదువుకున్నదంతా అంతా అయిపోయినట్టే ఇగ ఏముండదు
మా అక్కకు ఒక పాప ఉంది ఆ పాపని చూసుకోలేకనే చచ్చిపోతంది ఆమె ఆమెకు ఇంకొ
ఉ
బాబు బుట్టు